హలో విన్పిస్తుందా అండి ఆ విన్ పిస్తుంది మేడం
మీ విలువైన సమయన్ మా కోసం కేటాయించగల్గుతారా కొద్దిసేపు
క్కె మేడం
ఒక్కే ఇప్పుడు నెను కొంచెం షాపింగ్ గురించి అడగాలనుకుంటన్నాను దాని గురించి వివ్రించగల్గుతారా కొంచేపు
ఓకే మేడం డెఫినెట్లీ
మీ ఉద్దేశంలో షాపింగ్ అంటే ఏమిటండి
నా హ ఉద్దేశంలో షాపింగ్ అంటే మన కాడా కావాల్సిన వస్తువులు మనం తెచ్చుకోవాలి మ్ దాని కోసం ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం వేస్ట్ అని నాకు అనిపిస్తది ఏదైనా త్వరగా ఫాస్ట్గా సెలెక్ట్ చేసి తెచ్చుకుంటే మంచిదని నా అభిప్రాయం
కె మీ షాపింగ్ చేయడానికి మీరు ఏ ఏ ప్రదేశాలని ఉపయోగిస్ స్తారు అంటే ఆన్లైన్ షాపింగ్ ప్రిఫర్ చేస్తారా ఆఫ్లైన్ లేకపోతే సుపర్ మార్కెట్స్ ఓకే
ఫుడ్ అంటే ఆల్మోస్ట్ బయటికి వెళ్ళి తెచ్చుకున్నాం ఫుడ్ వెజిటేబుల్స్ అలాంటివెప్పుడూ ఆర్డర్ చేయలేదు అనమాట ఆన్లైన్ లో బయటికి వెళ్ళి మంచిగా తాజా ఉన్నవి తీసుకొని వస్తుంటాం ఇంకా బట్టలు అలాంటివి కూడా ఆల్మోస్ట్ షాప్ కెళ్ళే తీసుకుంటాం ఇంకా ఏవైనా వస్తువులు అన్నమాట ఇంకా మనకి షాప్ లో అవైల బుల్ లేనివి లేదా షూషూ అలాంటివి ఏమన్నా కావాల ఆన్లైన్ ప్రిఫర్ చేస్తాను
ఓకే
మీరు చేస్తుంటారా షాపింగ్ బయట
ఆ బయట బాగా చేస్తానండి ఫ్రెండ్స్ తో వెళ్ళప్పుడు బాగా చేస్తాను బార్గెనింగ్ అలాంటివి బాగా ఆడతాము అవునండి కె మీరు షాపింగ్ గురించి ఆ చిన్న ఉదాహరణలు చెప్పగలుగుతారా అంటే సంభాషణ లాగా
సంభాషణ అదే అదే మేడమ్ చెప్పింది నాకు అలా టైమ్ వేస్ట్ చేయడం ఉండదు ఇష్ ఇష్టం ఉండదు ఎక్కువ మాట్లాడం జరగదు
ఎంత షర్ట్ అయితే అంత తీసుకొని వచ్చేస్తారా అండి బట్ ట్టలు ఎంత ధర చెప్తే అంత బార్గెనింగ్ అలాంటివి చెయ్యరా
ఒకటి రెండు సార్లు అడుగుతాం తగ్గిస్తే తగ్గిస్తారు అందుకే మేడం మేము మాకు అలాంటి అలవాటులేదు కాబట్టి ఆల్మోస్ట్ ఫిక్స్డ్ రేట్లు ఉన్న షాప్ లకు వెళ్తాం
ఓకే
అక్కడ ఇంగ మనం ఎలా అడిగినా తగ్గించరు వాళ్ళు రీజనబుల్ ప్రైస్ లోనే పెట్టింటారు కాబట్టి తీసుకొని వొస్తుంటాం
షాపింగ్ మీరు ఎన్ని నెలలో ఎన్ని సార్లు చేస్తారండి
అట్లా ఏం లేదండి ఎప్పుడు అవసరం పడితే ఏదన్నా వెళ్ళి తీసుకుంటాం వాళ్ ఆల్మోస్ట్ బట్టలు అలాంటివి మా ఇంట్లో వాళ్ళే అంటే మా అమ్మ యే కొంటూం టది నేను తక్కువ వెళ్ళడం
మీకి ఎందుకు అంత షాపింగ్ చేయడం అంటే ఇష్టం ఉండదండి మీకు
ఇష్టం అనెం లేదు అంటే చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది మేడం అంటే ఇంట్లో అమ్మ వాళ్ళే తెచ్చే వాళ్ళు అలా అట్లే అలవాటైపోయింది ఉమ్ కొంచెం నేను షోషలిగా సోషల్ గా ఎక్కువ బయట తిరగాను అనమాట అందుకు నాక్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంన్నది జనాల్లోకి ఎక్ క్కు వెళ్ళాలంటే
ఓకే మీరూ షాపింగ్ చేసేతప్పుడు ధరకు ప్రాముఖ్యత ఇస్తారా లేకపోతే నాణ్య బట్ట నాణ్య తకు ప్రాముఖ్యత ఇస్తారా అండి
అంటే రెండు బాగుంటే బెటర్ అనుకుంటాం ఇంకా లేనప్పుడు ఇంకా ఆ ఇంక లేనప్పుడు ఇంకా కొం అంటే మనకు ఆ వస్తూవ్స్ కావాలి అంటే ఇంకా కొంచెం ఖర్చయినా పర్లేదన్నీ అప్పుడు క్వాలిటీని చూస్ చేసుకొని తె చ్ కుంటాం
ఫర్ సపోజ్ సూపర్ మార్కెట్కిి అలా వెళ్ళప్పుడు మీరూ ఏమి ప్రిఫర్ చేస్త ట అంటే ఏం తీసుకొస్తారండి ఇంట్లో నీడ్ కోసం
సూపర్ మార్కెట్కి ఏళ్ళినప్పుడు అంటే ఇకా ఈ మధ్య డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఎక్కువగొంటుంటాం ఇంకా స్నాక్స్ తీసుకొస్తాం హెల్త్ కోసం అనే చేప్పొచ్చు అంటే పిల్లల్ కోసం పిల్లలు ఉన్నారనమాట
ఒకే
ఉమ్ వారి కోసం ఇంకా స్నాక్స్ బిస్కెట్స్ కురకురె అలాంటివి తీసుకుంటాం ఇంకా ఏవన్నా ఇంట్లో వాళ్ళకి ఏవన్నా కావాలంటే కనుక్కొని అంటే వంట సామాన్లు ఏవన్నా తీసుకొని ఓస్తుంటాం మేడం
మీరు ఎప్పుడైనా ఎక్కువగ ఖర్చు చేసిన షాపింగ్ ఉందా అండి
ఎక్కువా అంటే ఏం లేద్ మేడం త ఎంత మాక్సిమం జేష్నా టూ థౌసండ్ లోలే అంతే ఇగ ఏదో తీసుకొని వస్తాం అంతా ఒకేసారి షాపింగ్ చేయాలని ఎప్పుడు ఎళ్ళలేదు ఉమ్ మీరు ఎళ్తుంటారా సూపర్ మార్కెట్స్ కి
ఆహ్ వెళ్తా ఉంటామండి మీలాగే మేము కూడా డ్రై ఫ్రూట్స్ హెల్తీ ఫ్రుడ్స్ తీసుకోవడానికి ఎళ్తా ఉన్ టుంటాం లోషన్స్ డ్రై ఫ్రూట్స్ ఆహ్ మారి వెజిటబుల్స్
ఆహ్ లోషన్స్ అంటే మీరు అంతాస్ స్కిన్ కేర్ మీద బాగా తీస్
అంటే స్కిన్ కేర్ అనేం లేదు వింటర్ సీజన్ లో స్కిన్ కేర్ ముఖ్యం కదా డ్రై అవుతంటే అది స్కిన్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తాము ఆ అలాగా ఇంక షాపింగ్ మాల్స్ అంటే ఇంగ వింటర్ సీజన్స్ వస్తాయి స్వెటర్స్ మఫ్లర్స్ అలాంటివి కాబడ్తా ఉంటాయి మిస్మర్స్ సీజన్ వస్తే మామూలే ఇంక మానక్ తెలిసిందే కదండి ఉమ్ కి మీరు ఒకవేళా కా మేము మీర ఆ షాపింగ్ చేస్తే మీరు క్యాష్ ఇస్తా క్యాష్ తో క్యాషా లేకపోతే ఆన్లైన్ పేమెంట్ చేస్తారా అండి ఎలాగా మోడర్న్ అండ్ టెక్నాలజీనా లేకపోతే ట్రెడిషనల్ టెక్నాలజీ యూజ్ చేస్తార
ఆన్లైనే మేడమ్ ఆల్మోస్ట్ ఎక్కడికెళ్ళినా ఆన్లైనే ఎక్కువగా యూస్ చేస్తుంటాం ఉమ్ క్యాష్ ఉండదన్మాట క్యాష్ ఉంటే పోగొట్టుకుంటాన్ని ఆన్లైన్లోనే పెట్టుకుంట
ఓకే మోస్ట్లీ మీరు ఆన్లైనే ప్రిఫర్ చేస్తారనమాట
ఉమ్ అవును మేడమ్
అంటే మీకు ఆన్లైన్లో ఆ షాపింగ్ చేయడమంటే ఇష్టముండదా అ ఎందుకు అలాగా
ఇష్టం ఉండదనేం లేదు అంటే నేను కొండమే చాలా వస్తువులు తక్కువ ఇంకా అవీ ఏదన్నా రెడ్ ట్టన్ పెట్టాలా అలా పెట్టాలా అంటే నాకు కొంచెం చిరాకు కలుగుత తద్ అనమాట కొనీ మరి ఎన్నిక్కిచ్చి వాళ్ళ రాక డబ్బుల్ రిటర్న్ పడక చాలా ఇబ్బందవుతది కానీ పర్లేదిప్పుడు సర్వీస్
హలో మీ వాయిస్ బ్రేక్ అయితాందండి
అవునా
ఓకే నా ఇప్పుడ ఆ అవి ఇప్పుడినిపిస్తాంది మీకి మీకీ మార్కెట్లో షాపింగ్ చేయడం అంటే ఇష్టమా లేకపోతే సూపర్ మార్కెట్స్ లేకపోతే మాల్స్ బట్టల కోసం మల్ల్కేలడం లేకపోతే వెజిటేబుల్స్ కోసం మార్కెట్లకి
అలాంటివి ఎప్పుడూ ఎళ్ళలేదు మేడం నేను వెజిటేబుల్స్ కి మార్కెట్ కి అలా ఎళ్ళలేదు ఎవరన్నా అంటే మా అమ్మ వాళ్ళు అలా వెళ్తే వాళ్ళని డ్రాప్ చేయడానికి కి తీసుకొచ్చడానికి వెళ్తాం మామూలు మార్కెట్కి ఇంకా సూపర్ మార్క్ కీ ఎప్పుడనా అవే ఇలా ఫ్రూట్కి డ్రై ఫ్రూట్స్ కవి తీసుకోరావడానికి స్నాక్స్ కొనుక్కోవడానికి అలా వెళ్తుంటామండి రిటైల్ షాపులు మామూలు గ్రోసరీ షాపులతో పోల్చుకుంటే అక్కడ కొంచెం డిస్కౌంట్స్ అన్ని ఉంటాయి కదా
అవునండి డిస్కౌంట్స్ ఉన్నా కూడా మనకి క్వాలిటీ ముఖ్యం కదండి క్వాలిటీ ముఖ్యం కద సూపర్ మార్ మార్కెట్స్లో క్వాలిటీ ఉండదు కదా మార్కెట్స్లో అయితే బాగా క్వాలిటీ నాణ్యమైనది అప్పుడుకప్పు
అంటంటే ఆ ఫ్రూట్స్ అవి కాదు మేడం వెజిటేబుల్స్ కాదు చెప్తుంది మామూల్ డ్రై ఫ్రూట్స్ అలాంటివి బయటా ఇప్పుడూ ఫర్ ఎగ్జాంపుల్ ఒకా థర్టీ రూపీస్ లేస్ ప్యాకెట్ తీసుకుంటే ఇక్కడ మామూలు మన షాప్ లో థర్టీ రూపీస్కే దొరుకుతా తది అక్కడయితే ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్కి అలా దొరుకుతదలా తగ్గుతాది
ఓకే ఓకే మీరు డిస్కౌంట్స్ త తక్కువ ఖర్చు చూసుకోవాలని ఆలోచిస్తా ఉన్నారు
ఎవరైనా సేవ్ చేయ్యాలనే అనుకుంటారు కదా
అవునవునవును అంటే ప్రాసెస్డ్ ఫుడ్లు తినడం మంచిది కాదు కదండి ఆరోగ్యానికి
ప్రాసెస్డ్ ఫుడ్ ఏమిలేదు మేడం అలాంటివేం తినలేదు ఎప్పుడో ఒకసారంతే ఉమ్
ఉమ్ ఇంకా ఏమన్నా మల్లీ ఏమన్నా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారా అండి మీరు
మీ మీరు అంటే మీరు తినరా ఇలా కూర కూరలు అలాంటివి
ఆ మేము బాగా తింటామండి జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ బాగా తింటామండి బయట పానీపూరి ఈవినింగ్ టైమ్స్ చాట్స్ లేస్ అలాంటివన్నీ బా పట్టిస్తామండి ప్రాసెస్డ్ ఫుడ్డే అండి కానీ నాకిష్టము అందుకనే బాగా తింటానండి
అవునా అవి తిని దాంతో పాటు డ్రై ఫ్రూట్స్ అవి తిని బ్యాలెన్స్ చేస్తున్నారా
అవునండి అంతే కదా బ్యాలెన్స్ చేయ్యాలి కదా మనిషి అన్నిటికీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి కదా లైఫ్ ని
అవునవును
తిండి మీ విలువైన సమయం మాకు కేటాయించినందుకు ధన్యవాదములండి మీ గురించి మేము చానా తెలుసుకున్నాము మీరు ఎలాగా షాపింగ్ చేస్తారు అని ఇవన్నీ
అవునవును మేడం ఓకే థ్యాంక్యు
థాంక్యూ అండి
ఒకే మేడం థాంక్కు
త్రి సెకం టు ధన్యవాదములండి
ఆ